హలో
హలో
విన్పిసి
వినిపిస్తు ఆ వినిపిస్తుంది టీవీ సౌండ్ ఎక్కువ వస్తుంది
ఇప్పుడు బాగున్నారా ఆ బాగున్నం మీ పేరండి
రాధిక
గన్వికానా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి
మాది అన్ ఆంధ్రా
ఆంధ్రా నా ఓకే
ఆంధ్ర అనంతపూర్ డిస్ట్రిక్ట్ మీది మీది
మాది వచ్చేసి తెలంగాణ విన్నారా బద్వేల్ మాది
అవునా
అవును ఏం చే మా అయింది రీసెంట్గా మీ మీరు అవును
నేను హోమ్మేకర్ ఇంటి దగ్గరే పెళ్ళయింది నా కూడా
ఆహా ఒకే
ఆ
న్నార ఆఫటర్నూన్
ఇంకా లేదు మీరు తిన్నారా
లేదు ఇంకా తినలేదు
ఏం చేస్తున్నారు
ఏం చేయాల ఖాళీగానే ఉన్నాం మీరు హలో హలో
మేము ఖాళీగానే ఉన్నామండి
అ ఉన్నారా ఓకే
అ
ఏం చేస్తుంటారు మీ హస్బెండు
మాది ఫార్మింగ్ అండి
ఫార్మింగ్ సేమే ఫార్మింగ్
ఎన్నోళ్లైంది పెళ్ళయి
ఈ మంత్ సెకండ్ డోస్ అలా టూ మంత్స్ కంప్లీట్ అవుతుంది
వన్ మంత్ అయింద
అవును
ఎక్కడున్న అత్తగారి ఇంటి దగ్గర ఉన్నారా
లే అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నానండి మీరు మీ సైడు ఉగాది బాగా చేస్తుంటారా
బాగా చేస్తారండి
ఎలా చేస్తారు
నార్మల్గానే ఇంగ ఉగాది పచ్చడి పిండి వంటలు మా తోరణాలు కట్టుకోవడం మామిడి తోరణాలు
ఇంద
నెల
అంటే ఏమన్నా ఇట్లా స్పెషల్ అంటే ఉం
ఉగాది పచ్చడి హలో ఉగాది పచ్చడి మీసైడు ఎలా చేస్తారు స్తారు అంటే నీళ్ళగా చేస్తారా లేదంటే ఎట్లా
అంటే ఉగాది మేమే అంటే ఇంట్లోనే చేస్తారు ఎట్లా అంటే లైక్ చింతపండు మామిడిపండు అది వేపచిగురు హలో చింతపండు మామిడి పండు అది వేప చిగురు బెల్లము కారు అన్ని మిక్స్ చేసి అన్ని చేస్తారు కదా చేదు కావచ్చు అంత అవి చేసి మిక్స్ చేసి చేసుకుంటాం మేముని అంటే మామూలుగా నార్మల్గా కలపడం అంతే మీరు
నేనా
మీరంతనే చేస్తారా
మ సైడ్ అంతే అట్లానే
అండ్ ఉగాది ఒకటైనా ఇంకేమనా ఫెస్టివల్స్ బానే చేసుకుంటురు మీరు
మా ఊర్ సైడ్ శివరాత్రి బాగా జరుగుతుంది
అంటే మీ అమ్మ వాళ్ళ ఇంట్లోన మీ ఊర్లోనేలా
మా అమ్మ వాళ్ళ సైడు
ఆహా ఓకే ఓకే శివరాత్రి ఒకటే బా చేస్తారా
ఆ శివరాత్రి ఒకటే బా జరుగుతాది వినాయక చవితి
మ్
బా చదువు
మ్ ఆ బతుక్ కమ్మ బా జరుగుతడా అని
దసరా టైమ్లో కదా నవరాత్రుల నవరాత్రుల్ టైంలో కదా జరిగేది తెలిసిన వాళ్ళంటూ ఏం లేదు అంటే తెలంగాణ అంటే బతుకమ్మ ఫెస్టివల్ చానా
అ అవునవును బా చేస్తారు ప్రసాదం
ఏం చదువుకున్నారు మీరు
నాది డిగ్రీ కంప్లీట్ అయిందండి మీది
నాది అంతే సేమ్ డిగ్రీ అయినాక ఏమైనా జాబ్ చేసే డిగ్రీ అయిపోతేనే పెళ్ళి అయిపోయిందా
అ లేదు లేదు డిగ్లీ డిగ్రీ అయిపోయిన ఫోర్ ఇయర్స్కలా అయింది అనుకుంటా ఆ ఫోర్ ఇయర్స్ అయింది మళ్ళీ ఇప్పుడు మ్యారేజ్ చేసారు అంటే ఇంతకు ముందు నేను పెగమేన్ జాబ్ చేసుకుంటుంది బ ళూ మళ్ళీ ఇప్పుడు సడన్ గా మ్యారేజ్ ఫిక్స్ అయింది ఇంక బెంగళూరు వెకేట్ చేసి వచ్చాను
ఏం జాబ్ చేస్తుండ్రి
అంటే లైక్ ఏమన్నా ఇప్పుడు టెలికాలింగ్ వినింటారు కదా మీరు ఏమన్నా టెలికాలింగ్ రిలేటెడ్ టైప్ చేస్తుండే అంట ఉ
ఫోర్ ఇయర్స్ ఒకే కంపెనీలో చేసేవాళ్ళ మీరు
ఆ లేదు నేను మా త్రీ ఫోర్ కంపెనీస్ చేసాను
టెలికాలింగ్ అంటే ఇట్లా కస్టమర్ సపోర్టా లేదంటే ఏట్లా
కస్టమర్ సపోర్ట్
కస్టమర్ సపోర్ట్ ఆ
అంటే ఇన్ కమింగ్ కాల్స్ తో అవుట్ గోయింగ్ కాల్సే ఉంటాయండి ఇన్కమింగ్ కాల్స్ ఏముండవు
వున్లే వున్లే అవుట్ గోయింగ్ కాల్స్
ఉ అట్లా ఊ
టారా అండి బానే
నా కవిత ఇంకా ఐడియాం లేవు నేర్చుకుంటున్న నిదానంగా నేర్చుకుంటున్నాను ఏమైతే ఐడియా లేదు ఇప్పటి వరకుయితే ఇంతముందు ఏం చేసేదాని అయితే కాదు ఇప్పుడే చిన్న చిన్నగా అన్ని నేర్చుకుంటాన్న అవి నేర్చుకోవాలి కదా కామన్ కదా మనకి ఇంకా ఆన్నీ అందుకు నేర్చుకుంటూ ఉన్నా ఊ ఆ అన్న అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను ఇప్పుడు పిర్ల పండుగ కదా ఈడే ఉంటారు మీరు
అ పండగ ఈ రోజే కదా పండగ అయిపోయినాక పోతన్నారా ఊరికి
స ఇంకేంటి అండి
మధ్యాహ్నం వంట అయిందా
ఊ అయింది అండి
ఇంకా ఇంకా మా వంట తిన్నగాని ఆఫ్ లంచ్ కాలేదా ఇంకా తినలేదా
ఆహా లేదు ఇంకా లేదు తినలేదు అండి మీరు చి ఊ ఇంకేంటి ఏం చేస్తున్నారు
ఏం చేయలే
కాలిగానే ఉన్నారు
మీతో ఫోన్ మాట్లాడతాన్నా
ఏమండి
ఫోన్ మాట్లాడుతన్నాను అని చెప్పినా ఖాళీగానే ఉన్నారంటే ఫోన్ మాట్లాడుతన్నాను మీతోనే అని చెప్ను అ ఉ అక్కడ బెంగళూరు లో బెంగళూరులో ఉన్న వాళ్ళ అక్కడైనా చేస్తున్న చేసిన్నది
ఇక్కడే చేస్తుంది అక్కడే త్రీ ఇయర్స్ అక్కడే చేశాను
ఏ ఎక్కడున్నవారు ఏరియా ఏ ఏరియాలో ఉన్నవాళ్ళు
మ్ నేను బనశంకరి బీటి ఫస్ట్ బీటిఎం లో ఉండేదాన్ని అప్పుడు మళ్ళీ బనశంకరి కి షిఫ్ట్ అయ్యాను ఇంక అంతే ఆ టూ ఏరియాస్లోన ఉండేది అంతే ఇంకెక్కడ లేను
అట్లా కాల్స్ మాట్లాడేదంటే టార్గెట్ బేస్డ్ ఆ
ఆ టా ఆ టార్గెట్ బేస్డ్ అవునువును మంత్లీ టార్గెట్ బేస్డ్ ఉంటది
టార్గెట్ రీచ్ అవ్వకపోతే
రీచ్ అవు అవుతాం అట్లెం లేదుక అవచ్చు ప్రాబ్లం ఏముండదు అంత కష్టమేం ఉన్ ఉండదు అవ్వచ్చు మ్ మ్ ఇంకేంటండి
డిగ్రీ ఎక్కడ చదివినారు, డిగ్రీ అంతా
నేను డిగ్రీ అంతా ఆ హైద్రాబాడు
హైదరాబాదా ఏ కోర్స్ తీసుకున్నారు డిగ్రీలో బిఎస్సి కంప్యూటర్స్ ఆ బికామా అట్ల
తా ఐడియా ఉందా మీకు ఆ బి స్ సి స్టాటిస్టిక్స్ మీరు?
నేను బీఎస్సీ
బిఎస్సి కంప్యూటర్సా అంటే ఇప్పుడు ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ అలా ఉంటుంది కదా అలా ఏమన తీసుకున్నార?
మామూలుగా బిఎస్సి కంప్యూటర్స్ నా దాంట్లో ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, స్టాట్స్ అని మూడు ఉంటాయి మనం చెప్పుకునేదయితే బేసిక్ కంప్యూటర్స్ అని నే మనం చెప్పల్ల
మ్ హు ఓకె ఇంకెన్ ఎన్ని ఇయర్స్ అయింది మీకు మ్యారేజ్ అయ్యి
ఫోర్ ఇయర్స్ అయ్యింది
ఫోర్ ఇయర్స్ అయిందా మ్ ఇంకేంటండి
చెప్పల్ల మీరే
మీరే చెప్పల్లండి నాదేం లేదింక విశేషాలు
ఏం పండిస్తారు పంట మీరు
మ్
ఫార్మింగ్ కదా పంట ఏం పండిస్తారు మీరు
వరి వరి
వరి నా మొత్తం అంతా వారే పెడతారా
అంటే నా వారి వెజిటేబుల్స్ అట్ల కొన్ని కొన్ని పెడుతుంటారు జయిపోయికి హలో
హలో వినిపిస్తందా డిస్టర్బెన్ టీవీ సౌండ్ అంతా డిస్టర్బెన్స్ ఎక్కువుంది
మ్ ఏమండి
టీవీ సౌండ్ ఎక్కువ వస్తాంది టీవీ సౌండ్
ఇప్పుడు
ఇప్పుడు కొంచెం బెటర్
ఇప్పుడండి